అమ్మ నీతో
ఆ నమస్కారం నమస్కారం అండి.
మీరు ఈ మధ్య ఏ సీరియల్ మీద ఫోకస్ పెడుతున్నారు
ఆ ఈ మధ్య సినిమాల అంటే బాగ
ఆ సినిమా చూసినా అండి
మర్మ
ఓకే అండి
వారం మిషన్ అని ఒక కొత్త సినిమా చూసా
ఆ మీరు వార్ మిషన్ సినిమా చూసారా
చూలేదండి
వార్ వార్మిషన్ సినిమా చూడండి చానా బాగుండిద్ది అది
వింటానండి ఏమైనా చెప్తారా
అంటే వార్ మిషన్ గురించి డ్రా ద డైరెక్టెడ్ గ్రాఫ్ అని ఒకటి ఒక టాపిక్ ఉంటంది దాంట్లో
ఓ నైస్ ఉమ్
అంటే ఇప్పుడు ఆ ఇప్పుడు కొంతమంది. ఒక బ్రదర్స్ ఉంటారు ఇద్దరు అన్నదమ్ము ముళ్ళ
ఓ
ఆ అన్నదమ్ములు ఇ ఇద్దరు కలిసి లైక్ ఉమ్ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ మాముూలుగా యూఎస్ ఆర్మీ మీద జాయిన్ అవుతారు.
ఓ
ఆ అన్నదమ్ములకి ఇద్దరికీ కళ ఒకటి ఉండేది ఇద్దరు రేంజర్స్ కావాలని
ఓ అవునా
ఆ రేంజర్స్ కావాలని అనుకున్నప్పుడు అప్పుడే ఎమ్మట ఒక వార్ జరీ
ఓ
ఆ ఆ వారు లో వాళ్ళ తమ్ముడు చనిపోతా హలో
ఉమ్
ఆ ఆ వార్ లో వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు వాళ్ళ తమ్ముడిని బాడీ మీద వేసుకొని చివర శ్వాస వరకు లాస్ట్ ఆ గేటు దగ్గర తీసుకెళ్తాడు. హాస్పిటల్ గేటు దగ్గరికి
ఆ ఎందుకు హాస్పిటల్ పాంటీ
అంటే ఆ అప్పటికే వాళ్ళ తమ్ముడికి కొంచెం ప్రాణం ఉంది
ఆ మంచిది
అందుకోసం భుజాల మీద వేసుకొని తీసుకుపోయాడు.
హు
ఆ తర్వాత లాస్ట్ కి అతను కళ్ళుదిరిగి పడిపోయాడు. ఇంకా అక్కడే చనిపోయారు ఇద్దరు. వాళ్ళ తమ్ముడు చనిపోయాడు ఇతను ఒకా కొన్ని రోజులకి, ఆ ఏమంట డిశ్చార్జ్ చేశారు. తర్వాత రేంజర్స్ కప్ అప్లికేషన్ పెట్టాడు మళ్ళీ
ఆ
ఆ రేంజర్స్ అప్లికేషన్ పెట్టాక అతను అక్కడికి పోయి అక్కడ అంటే ట్రైనింగ్ ఉంటది కదా ప్రతి దాంట్లో
ఆ
ఆ ట్రైనింగ్ లో బాగా ట్రైడింగ్ లో ఇంకా బాగా సత్తా చాది చాదిస్తడు అట్టే బో ఇనాకా
ఉమ్
ఆ కట్ టైతదక్కడ కూడా ఆ హీరో పేరు జానే
ఆ
హీరో
అవునండీ నేను లది గుర్తొచ్చినండి మూవీ అందుతే
అంటే మా ఫ్రెండ్ అంక్రిడ్ అనే అదే మా ఫ్రెండ్ ఒక రోజు నైట్
ఆ
ఆ మా ఫ్రెండ్కి ఒక అలవాటు ఉంది ఎప్పుడుపడితే అప్పుడు సినిమాల్ చూస్తాడు నడవతిప్పుడుతనేే
ఓర్ ఉమ్
ఒక రోజు ఏమైందంటే అ ఆ మా ఫ్రెండ్ మూడు సినిమాలు చూసాడు అప్పుడప్పుడప్పుడే అ ఆ తెలిసి లాస్ట్ నైట్ అనుకుంటా సండే నైట్ నైట్ సాటర్డే నైట్ సాటర్డే నైట్
ఆ అ
అది ఆ ఎక్కువ చూస్తుంటాడు ఆ రోజు జిగిిని సినిమా చూశాడు తెగ నవ్వుకున్నాడే
బాగుంటాదండి తిం స
హ
బాగుంటదండి
ఆ అవును బాగుండేది అది మాకు కూడా తెలుసు
చాలాసార్లు రిపీట్ చూసాను నేను
నువ్ కూడా రిపీటెడ్ దసవా
అవునండి
ఆ దాంట్లో ఎన్ని క్యారెక్టర్లు
చాలా తత మీ సిర్ ఫ రంతాయి
ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఫర్ ఉంటాయా అంటే వాళ్ళు క్యారెక్టర్ క ఎలా రిలేటెడ్ చెప్తావా
థక్టర్ ఇప్పుడు క్టర్ట్ అయారు అంటే హాస్పిటల్ హెల్త్ చాలా రేట్ అయ్యారు
హలో
వెళ్తుంది చాలా రియట్ అయ్యారు
హెల్తా హెల్పా హెల్త్ గురించిియాక్టరా
గల్ త టెన్స్మ్ ఉంటావా
అంటే వాళ్ళ ఫ్రెండ్ క క్యాన్సర్ క్యాన్సర్ వచ్చిది అదేనా
అవును
ఆ వాళ్ళ ఫ్రెండ్ క్యాన్సల్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా గడవబడతారు కొట్టుకుంటారో ఇప్పుడు వాళ్ళు ఆ గోవా వెళ్ళినప్పుడు వాళ్ళు కార్ వాడారు తెలుసా
ఆరు
హలో గోవా వెళ్ళట ఇప్పుడు ఒక కార్ వాడుతారు గోవా వెళ్డానికి వాళ్ళు గోవా గోవా వెళ్ళాలంటే వైజాగ్ కి నుంచి కార్ వాడారు కదా సినిమాలో ఆ కారే కాలరా జప్పు గుర్తుంటే
భూతార
అంత క్లారిటీగా అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తావు్ బ్లూ కలర్ అని అంటే అన్నిసార్లు చూసావా
అవును
అంటే మీరు పిన్ టు పిన్ చెప్తారనమాట ఏదడినా
ఆ
ఇప్పుడు ఆ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక లారీలో పోతారు తెలుసా టైర్ పంచర్ అయియిించుకోడానికి
ఆ ఫ్రెండ్ స ప ఫ్రెండ్ పోత
ఒక ఫ్రెండ్ పో
అవును ఆ
ఆ ఒక్క ఫ్రెండ్ పోయినప్పుడు ఆ ఒక్క ఫ్రెండ్ ఆ లారీలో ఏమైతే గొడవ పడతారో కొట్టుకుంటారు కదా
ఐద్దరు రిలేటివ్స్ ఉంటారు నారు ఐద్దరు ఇజ అ ఏటు చ ఇద్దరు తో దడిజ తెదు
ఆహా అంటే లారీ వదిలేసినప్పుడు వాళ్ళకేమనా అయితే
మళ్లీ పంట ధర
మళ్ళీ పట్టుకుంటార ఎంబటే
ఆ అవును
టైపిస్ట్ వచ్చాడు ఇప్పుడే రూమ్ కి
డేటా
డేటా టైపిస్ట్
ఆ
ఆ వాళ్ళ దోస్తుత్ హీరో ఉంటాడు కదా హీరో పేరు దగ్గరు ద చాను
ఆ జాన్ అ జాన్
ఆ జాన్ త మాట్లాడాడు ఇప్పుడ పోనా
ఎమ్మనడు అంటున్నావ్ జత
అంటే జాన్ మస్ట్ హోల్డ్ ద థింగ్స్ బిఫోర్ హి డూయింగ్ సంథింగ్ అని ఒక బుక్ అది చదువమని చెప్తున్నాడు అంటా
ఓ మీరు ఒకటి బుక్కుని రిఫర్ చేయొచ్చు కదా
ఆ నేనొక బుక్ రిఫర్ చెస్ త
ఎందు ఆబతే
అంటే ఆ బుక్ చదివితే నీకు అర్థ అయిది అరే ఇంట్లో వాళ్ళు ఎంత కష్ట పడుతున్నారు ఇ ఆడ ఇద్ ఇద్దరు డాడ్లు ఉంటారు రొం రెండు మైండ్ సెట్ లుంటాయి అంటే రిచ్ డాడ్ మైండ్ సెట్ వేరు పూర్ డాడ్ మైండ్ సెట్ వేరు చదివితే మీరు కూడా ఇప్పుడు అర్థమైతది అయితే ఆ డబ్బులు ఉన్నప్పుడు ఏం చేయ్యాలి డబ్బులు లేనప్పుడు ఏం చేయ్యాలి వితుల్ తె మాటం తనీ
అ సిటీ మీది వ్యూ అది
న్ సాటిన్ వెయిట్ వెయిట్ అవాల ఆ చెబ్బడి మీరే
మస్తు హోల్ అంటారు
అరె మాట్లాడారా పోతది రా ఉమ్
మా ఫ్రెండ్ ఊరు ఉంటుంది జీవిత తబట హిందీ తెలుగు విత్ తెలుగు విత్ హింది
ఏం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు
హలో హలో
ఆ చెప్పు చెప్పు ఆ
మా ఫ్రెండ్
ఈ ఆ వాడేపోడ్ డేటా టైపింగ్ డేటా టైపింగ్ డేటా టైపింగ్
ఆడు ఆడు ఇది డేటా